హలో విన్పడుతుందా ఆ వినపడుతుంది ఉ అట్లా హౌస్ అనేది అట్ట అయిపోయింది చప్ప పెట్టకుండా ఇదయితది లేదా ఈ మంత్ ఎండింగ్ మారాలి ఇంకా నెక్స్ట్ వీక్ అలా
ఇంకో చోటైన కొనుక్కుంటున్నార లేకపోతే
అంటే ప్ల స్థలం కొన్నాం ఆల్రెడీ ఉంది ఒకటి అది కట్టి ద్దామని అనుకుంటున్నాము అది రిలేటివ్స్ దే కొనుక్కుండే లైక్ ప్రాబ్లం అయింది మళ్ళీ అక్కడ వాళ్ళు పుల్లలు వేస్తున్నారు
ఆహా ఎప్పుడు అయినోళ్లవి ఏం కొనుక్కవ ఆయినోళ్ళ ఏది పొత్తులు పెట్టుకోకూడదమ్మ బుక్ చినిగిపోతుందె చెప్తే వినవేందుకు మీద పడ్తవ్ వచ్చి
అట్ల అయిపోయేది
అమ్మ ఇప్పుడు స్థలాలు ద అన్ని కొనే పరిస్థితి లేవమ్మా ఏదైనా ఇ ఇంత ముందు ఉన్నయి జాగ్రత్త చేసు
ఉన్నవి జాగ్రత్త చేసుకోవాలి నిజమే అన్ని పోగొట్టుకున్నాక ఏం చేస్తాము కొణాల అంటే ఎంతెంత మో ప్రభు తుంది గోల్డ్ అయినా ఇప్పుడు ఏదైన గోల్డ్ కి స్థలానికి రేట్ ఎ
గోల్డ్ కన్నా కూడ స్థలం ఎప్పటికిీ స్థలమే తిండి పెట్టేది నిజంగా
మరి అది ఉంటేనే కదా ఒక ముద్ద మనము ఉండడానికైనా మన స్థలం అని చెప్పుకొని ఉంటాము
జాబులు చేయకుండా జాబ్ పెద్ద పెద్ద జాబలేం కాదు ఇళ్ళు చిన్న చిన్న జాబ్ అయినా సరే మేము ఈ రోజు బతుకుతున్నాం అంటే స్థలాల వల్లేగా అప్పుడు వాళ్ళ తాత వాళ్ళు ఏ తక్కు కులో కొన్నారు అవే ఈ రోజు కోట్ల ఆస్తులైనాయ్ వాటి మీద రెంట్లు వస్తే బతుకుతున్నాం మేము పుడు ఉమ్ ఎప్పుడైనా కాదు కాదు రెంటే మాది ఉమ్ ఇదా ఇరవై ఇరవై వేలు
అబ్బో ఉహు అటు సైడ్ ఎక్కువేలే
ఉమ్ మాది మాది డబల్ బెడ్ రూమ్ ఇల్లు పాతది అది అద్దకి ఇచ్చాము, మాకు ట్రిబుల్ బెడ్రూమ్ కావాలని ఇక్కడికి వచ్చాము మాకు హోటల్ కి దగ్గరగా ఉంటదని
అవున్లే ఉమ్
పురంలో మళ్లీ స్థలం ఉంది ఇంకోటి ది ఇల్లు కట్టుకునేది కట్టుకోవాలి అక్కడ నాలుగుంతస్తులు ఎసు కుంటే అన్నదమ్ములు చేరీ రెండు అంతస్తులు ఉంటాయి
అవునులే అవి ఎప్పుడుకో ఇంక వీలు కట్టి వీలు కట్టాల్సిందే
ఉమ్
వాల్లూ కట్టాల్సిందే
ఆహా కడతారు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఆ టైం కి కట్టాలి మా మామయోళ్ళు ఉండగానే కట్టేసిస్తారు
అది బెస్ట్ బా
ఉమ్ వాళ్ళుండాంగ కట్టేసిస్తేనే ఏ ఇబ్బంది ఉండదు
ఉమ్ కట్టి ఇది మీది ఇది మీది అంటే అయిపోయే అటు తర్వాత కట్టుకోవాలంటే కష్టము
అండర్స్టాండింగ్ ఉండదు ఆ డబ్బులు సేకరించుకొని అన్ని చేయాలం టే అవ్వదు మా ఆ ఎవడికెవడు నా కుదరదు అంటే నా కుదరదుని ఇవన్నన్ని పొత్తులు పెట్టుకుంట రూ అదే ఆ మామయ్య అనుకో ఆయనే చూసుకొని ఆయనే కట్టిచ్చేస్తాడు మనుషులు పెట్
సరిపోయిద్ది ఉ వెళ్తారా మీరు దుర్గమ్మ టెంపుల్ కి అప్పుడప్పు
ఆ ఏళ్తాం ఎందుకెళ్ళం
ఉమ్ దగ్గరే కదా మీకు బ్యాక్ సైడే కదా అమ్మవారు
ఆ దగ్గరే పది నిమిషాల్లో ఎళ్ళిపోవచ్చు
అదే ఇప్పుడైంత ఘాట్ రోడ్డు మూసేసారని న్యూస్ చెప్ తున్నారు మరి ఎందుకో
ఏమో మరీ ఉమ్
అటు భయమై
మూసేస్తే రోజెం మూసేయర్లే ఎప్పుడు ఏదన్నా ఒక రోజు ఏదనా స్పెషల్ రోజులుంటాయి కదా ఆ అంటే బాగు చేస్తా ఉంటలే ఏవోటీ కొండ మీద రాచ్చు కొండ చర్యలు ఏవన్నా రాలి పడ్డం ఏవోటి అవుతా ఉంటాయి కదా చిన్న న్నాయి ఉన్నప్పుడు రెండు రోజులు మూసేస్తారు ఒకటి వర్క్స్ చేస్తా ఉంటారులే ఎప్పుడు అలాగేమి ఉండదు కొన్ని రోజులు అలా చేస్తున్నప్పుడు అలా చేస్తారు
అదే న్యూస్ లో ఇన్ని డేస్ అని చెప్పారు ఇన్ని డేస్ క్లోజ్ చేస్తున్నాము ఎవరైనా వ చ్చేవాళ్ళంటే చూసుకోని రండి
అదేలే బస్సులేల్ ల్తా ఉంటాయిలే బస్ స్టాండ్ నుంచి గుడికెళ్లే బస్సులు ఎప్పుడు ఉంటాయి
ఉహూ.
ఆ బస్సు ఎక్కితే పై కల్లా తీసుకపోతది శుభ్రంగా దర్శనం చేసుకొని మళ్ళీ ఆహ్ కిందకు. వచ్చినక మళ్లీ అదే బస్ ఎక్కితే బస్టాండ్ లో మళ్ళిదింపిది.
అవును ఉమ్. చూస్తా ట్రై చేస్తారా మాగేంటండి ఇంక పొద్దున్నే రావాలి. ఇక్కడ నుంచి ఆహ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ బస్ ఎక్కితే కాని ఆడ.
ఉమ్ దూరం అమ్బా మానూఊర్లకి ఎంతనా నేను మా అమ్మ గారి. ఇంటికే అసలు సరిగ్గా వెళ్ళను పెళ్లయినాక వేళ మీద లెక్క పెట్కోవచ్చు అన్నిసార్లు. ఐదేళ్లలో ఐదు సార్లు పోయి ఉంటా అంతే సంవత్సరాన్ని ఒకసారి గట్టిగా. అది కూడా పిల్లలకి వెంట్రుకలు దీపియాలని. అట్లా పిల్లల గురించి ఆ ఫంక్షన్లకి వాటికే. ఇంక రేపు మా చెల్లి పెళ్లికి వెళ్ళాలి ఇప్పుడు పడుకో బాగా నువ్వు. వచ్చి పండింది ఇందక పడుకోమంటే పడుకోలేదు. ఆడతా గోల గోల చేస్తా ఉంది నైట్ తొందర పడుకుంది లే తొందరగాన్నం పెడతా. ఇప్పుడు పడుకుంటే ఇంకా నైట్ పడుకనిదు మాములుగా. ఇంకా కాదమ్మో. అమ్మా నేను ఎప్పుడో తిన్నా అన్నం అంటా. ఆహ్ టూ సార్లు పెడుతున్నా. అన్నం ఉమ్ ఉమ్.
ఓ బాగా చెప్తుందే మూడున్నర సంవత్సరాలు కాదు.
ఆహ్ వాడు కూడా మాట్లాడతాడు వాడు. వేయిరే వాడికి రెండు నిండింది అంతే.
ఆహ్ అవునా అవును వాణి నువ్వు చూసుకోకుండా వాని. రింగ్వాంది చేయినుంచి.
అంటే వాడు స్కూల్ కేళ్ళాడు కదా ఈ సంవత్సరం అంతా. ఇది స్కూల్కి వెళ్ళాలి కదా మరి అక్కడికి వెళ్తే స్కూల్ కి ఇబ్బంది కదా. ఉమ్ వాన్ని కనిపెట్టుకొని చూసుకొని ఉండాలి ఇదంటే కొంచెం తెలుసుకుంట. టపేకదా.
అవునే.
నేను క్లాసులు కెళ్ళినా నేను ఎగ్జామ్స్ కేళ్లిన ఎక్కడికి వెళ్ళనా ఒక ఉంటది కదామే. దైతే దీంతో అంత ఇబ్బంది ఉండదు దాని పనులది చేసుకుంటాది శుభ్రంగా.
కూలిపోయింది అబ్బా ఇప్పుడు ఏ ఎగ్జామ్ కైనా దేనికైనా.
ఉమ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా బాగా టైప్. టైపు పైనే.
అవును అదొకటి ప్లస్ మనకేం స్కిల్స్ సరిగా. లా పోయానా నా ఇష్టం కదావే. వెల్ ట్రై చెయ్. చేద్దామన్నా అదొక ఇబ్బంది అయిపోతుంది ఫేక్ ఇప్పుడు తీసుకున్నోంది తీసేస్తున్నారు.
ఉమ్ ప్చ్. ఇప్పుడు ఆహ్ ఏఐ వచ్చింది కదా ఏఐ వచ్చేసరికి మళ్ళీ. ఏఐ ఒక రెండు మూడు సంవత్సరాలు ఇలాగే ఉంటది కొంచెం ఇబ్బందిగా ఉంటది. దాంట్లో కొంచెం నిలదొక్కునే దాకా. అర్ధం కాదు మనకి తర్వాత. అప్పుడు మళ్ళీ ఇప్పుడు సాఫ్ట్వేర్ అలా కోర్సులు తీసుకొని మొన్నటి దాకా కరోనా టైమ్ దాకా వెళ్ళారు కదా. తర్వాత అప్పుడు అవి కూడా అలాగ నేర్చు. కొని ఏ మీద యెళ్ళొచ్చు కొన్ని రోజులు
ఆ అదే అర్ధం గాట్లే ఏదన్నా జేస్
కానీ టైం వేస్ట్ అయిపోతుంది ఏదైనా అబ్బా కాలేజ్ లో ఉండగా క్యాంప్ బస్సు లో కొట్టవని యెళ్తేనే తొందరగా సెటిల్ అవుతాం అబ్బా లైఫ్ లేదంటే ఏదో ఒక చిన్నదా పెద్దదా ఇరు కోవాలంతే దా ఒక దాంట్లో ఇరుక్కుం టే మనకు తెలుస్తది మంచా చెడ్డా ఏంటి నెక్స్ట్ అట్లా ఇంకా మనం గ్రోత్ అవ్వాలి ఆ ఇంకా కంపెనీ మారాలంటే జయం మంచి ఫ్యాక్ జ్ రావాలంటే ఇంకా ఏ కోర్స్ నేర్చుకోవాలి ఇంకా ఏ కంపెనీకి మారాలి అలా అని మనకు తెలిసిద్ది ఒక సీజర్ అనేది బయట ఉంటే నిజంగా మనకి ఏమి తెలిదు నే నైతే అసలు కాలేజీకి పోయిందే లేదు అన్ని మామూలుగానే రాసేసాను ఏదో అట్లా అయిపోయింది గాని సరిగా కాలేజీకి యెళ్ళింది లేదు ఏమి ప్రాసెస్ తెలీదు ఆ యే అదే ఇంకా గవర్నమెంట్ జాబ్ కోసం అలా ట్రై జేస్తున్నా గాని
ట్రై జేస్తనే ఉన్నా పాపం ఏం జేస్తాం మన దరిద్రమో మన అదృష్టమో
ఏం ఉపయోగం అంత చదువుకొని గూడా ఆ అన్నిట్లో ఫస్ట్ వచ్చి అన్నిట్లో నైంటీ పర్సెంట్ లో తెచ్చుకొని లాస్ట్ జాబ్ రాకపోతే అది ఎంత చండాలంగా ఉంటది గదా అసలు
ఇంకెం ఆదాయం లేకపోయా అంత జాబ్ అన్ని చదువు జదివినా ఒక జాబ్ అనేదుంటే మనకి అబ్బ పేరుండేది ఆ అట్లా ఏం ఉండదు వాళ్ళకి మనకి
ఉమ్ ఇప్పుడు మన ఫ్రెండ్స్ ని ఫేస్ చేయాలంటే ఇప్పుడు మనకంటే తక్కువ ఏదో అరకొరక పాస్ అయినోడే జాబ్ జేస్తున్నాడను కో మనం నైంటీ పర్సెంట్ క్లాస్ లో టాపర్ మైయి మనం వాళ్ళని ఫేస్ జేయాలని మనకి ఎంత నామూష్ ఉంటదో
ఇప్పుడు ఆమె నా పరిస్థితి అంతే యాజ్ స్టీజ్ గా
నాకంటే జూనియర్స్ గూడా అసలు మొన్న కోచింగ్ మా ఇన్స్టిట్యూట్ లో కె ళ్తే ఒక అమ్మాయి అక్క నువ్ సెంట్ మా స్కూల్ లో మా సీనియర్ గదా నేను మీ జూనియర్ అని జెప్తుంది షోరీనింకా నేనేమో పెళ్ళయి పిల్లల్ని కని చదువుకుం టున్నా ఆళ్ళెమో ఫ్రెషర్స్గా ఇప్పుడు వచ్చి కోచింగ్లు దీసుకుంటున్నారు వాళ్ళు తినే కోచింగ్ తీసుకుని నేను కోచింగ్ తీసుకునే అసలు
నువ్ ఇప్పుడు ఏం చేస్తాం మన టైము అలా అందులో ఇప్పుడు కాంపిటీషన్ బాగుంది లే ఎక్కువ బయట పిచ్చ పిచ్చగా నేనోస్తాను ఎటు బోవాలో అర్థమే గాదు
ఏ నువ్వు ఎక్కడ చేసేది ఇంత ముందు గైనిక్ హాస్పిటల్ లో జేస్తున్నా అన్నావ్
ఆ అవును అయ్యో ఇప్పుడు యెళ్ళట్లేదు నేను ఒక ఉడుములా
ఉడుములానా ఆ ఉడుములా పేరున్న హాస్పిటల్
ఉమ్ బాగానే గ్రోత్ ఉండిది దానికి పేరున్నది వదలకు బాగా ఉమ్ పనిజేస్
రిసెప్షన్ లోనా మామూలుగా
ఓహా హాస్పిటల్ లోని గాదు ఒకటి పర్సనల్ గా వాళ్ళది వర్క్ చేస్తా
ఉమ్ హు
ఆ హాస్పిటల్ ల ఆరోగ్యశ్రీ అవి ఉంటాయి గదా వాటికి సంబంధించి
ఉమ్ హు
ఎంత వేస్ట్ బా ఎంత చేసినా వాళ్ళకి ఎంత చేసినా మనకి తక్కువ పేమెంట్ ఇస్తారు
అవును ఏమి ఇప్పుడు మాముూలుగా బయటయి సాఫ్ తారు కంపెనీల్లో వాటిలో చేసినట్టుగా నీకేమి గ్రోత్ ఏమి ఉండదు ఎంత కాలమైనా అయి ది వాళ్ళు ఎంత తక్కువకు వచ్చే వాళ్ళని తీసుకుంటారు ఇప్పుడు నువ్వు చేయనంటే ఎళ్ళిపో మాకు ఇంకొకరు దొరకు తారు అనుకుంటారు అంతకే నీకు శాలరీ నమ్మకంగా చే చేస్తుంది కదా ఇన్నేళ్ల నుంచి వేస్తుంది కదా కొద్ది సాలరీ పెంచ తా అనుకోరు ఇట్లాంటోళ్లు ఏ ఆ ఇట్లాంటి జాబ్లు అట్లా ఉండవు
అవును మ్
కంపెనీలోనే ఇంకొక కంపెనీలోన అయితే ఎట్ల ఉంటది నన్నీ ఒక ఎక్స్పీరియన్స్ ని బట్టి నీకు శాలరీ పే ఇంక్రిమెంట్ ఉంటది ఇదట్ల కాదు కదా ఇవట్ల ఉండవు ఈ జాబ్లు
మీకు ఎవరైనా బోటిక్ సంబంధించి నోల్ ఎవరైనా తెలుసా టైలరింగ్ బోటింగ్ నేర్పిచ్చేవాళ్ళుగానీ అట్ల
మ్ అవును ప ఒంగోలులో ఉంటారు కదా పా
వాళ్ళు పేమెంట్ మరి ఎక్కువ చెప్తున్నారు థర్టీ కె చెప్తున్నారు టూ మంత్స్
నేర్చుకోడానికి అప్పుడు నువ్వేం చేస్తావంటే ముందు చిన్న చిన్నయి పని చేయడానికెల్లు వాళ్ళ దగ్గరికి అదే నేను చెప్పేది ఏంటంటే నువ్వు అచ్చంగా నువ్వు కోర్స్ నేర్చుకోవడానికంటే వాళ్ళు ఎక్కువ చెప్తారు నువ్వేంటంటే వాళ్ళ దగ్గర పనికి జాయిన్ అవ్వు
పనికంటే ఏం పని అని చెప్పి జాయిన్ అవ్వాలి ఇప్పుడు మీకు మీకు కరెక్ట్ గా వచ్చు అని ప్రూఫ్ అన్ టే ఇప్పుడు మనము చెప్పలేము కదా ఫలానా దగ్గర చేస్తున్నాం ఇలా ఆల్రెడీ చేసా అని అది అలా ఇప్పుడు నాకేందంటే చిన్న చిన్నగ వచ్చు గానీ మరీ పూర్తిగ డెప్త్ రాద అదే నేను అనేది అ పూర్తిగ డెప్త్ నేర్చుకోని ఓన్ గా షాప్ పెట్
అవును మర్చిపోయా పిఎం ఇది ఉంది కదా నేర్ నేర్పిస్తునది మోడీ ఇది ఆ గవర్నమెంట్ నేర్పిస్తాది బ్రహ్మాండంగా నేర్పిస్తారే
అది మాకేమో చూడా అది ఎలా తెలిదు నాకు అలా ఎవరు చెప్పేవాళ్ళు లేరు నాకు
అ ఆగు మళ్ళీ ఇస్త దిగు మా మమ్మీ కూడా నేర్చుకుందబ్బా ఆ
ఏమో అట్లయ నాకు ఎవరు ఇంక చెప్పడానికి ఎవరు లేకే నే ఇంక నేనప్
మా మమ్మీ కూడా నేర్చుకుంది గానీ ఆమెకి ఆ మా మమ్మీ కూడా కుట్టిద్ది కటింగ్ లవి చేసి ఇది కాని అంత అంటే బాగా ఎక్స్పీరియన్స్ గా ఏం రాదు ఆమెతో నేర్చుకున్న వాళ్ళందరు బా నేర్చుకుంటరు ఏమీ అంటే ఈ ఏజ్ లో అంత ఎక్కవులే మైండ్ కి ఏదో అట్టట్ట అప్ తెగాల్నొ అప్పుడు నేర్చుకున్న వా ప్రద్ధతిలోనే కుట్టిద్దామ
ఆహా
మాముూలుగా ఆది జాకెట్ ఆది ఆది డ్రెస్ ఉంటే ఆది ప్రకారం ఏదో కొట్టిద్ది గాని మాముూలుగా కొలతలు నంబర్లు ఏసుకొని అయన్నీ ఆమెకి అంత రాదు
అవునా నాకదే దీని మీద ఇంట్రెస్ట్ ఆ మనం ఒకళ్ళ దగ్గరికెళ్ళి చేసేకంటే వాయి నేర్చు
దాంట్లో నేర్పిస్తారబ్బ బాగా నువ్వు కనుక్కో ఎవరినైనా కనుక్కో పోని తెలిసినోళ్ళని ఎవరినైన
ఎవర్ ఉన్నర్ కనుక్కుంట ట్రై జేస్త అవునవును ట్రై చేస్తా ఊ ట్రై జేస్ అంటే అక్కడ యెళ్ళాను గూడా చిన్నగ వొక వన్ మంత్ కీ కట్టీ వాళ్లూ బాగ బొటిక్ స్టైల్లో నేర్పి